హలో
మేడం బాగున్నారా
ఆ బాగున్నాను మేడం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఎలా జరిగింది ఫస్ట్ ఈ వాళ్ళ మన ఉగాది
ఆ అంతా బాగా జరిగిందండి
ఓకే వచ్చారా చుట్టాలంతా ఫస్ట్ ఫెస్టివల్ కదా
ఆ న్యూ నూతన సంవత్సరం కదండి ఏ చుట్టాలందరు ఇంటికి వచ్చారు మంచిగా స్పెండ్ చేసాం టైం వాళ్ళతో ఓకే అండి అంత బాగా ఉమ్ అండి
సో స్పెషల్ ఏం చేస్తారు ఆ రోజు
స్పెషల్ స్వీట్స్ చేసామండి తర్వాతకి ఉగాది పచ్చడి చేసి దేవునికి నైవేద్యం పెట్టేసి తర్వాత ఫ్యామిలీతో అన్ని షేర్ చేసేస్తాను ఉన్నామండి
మీ సైడ్ ఉగాది పచ్చడి ఎలా చేస్తారు
బేసిగ్గా ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అం అందులో కావల్సిన సెవెన్ అంటే ఏడు రుచులు ఉంటాయి కదాండి ఆ చేదు ఒసారి ఆర్ రుచులు వేపా చేదు తీపి కారం అలా అన్ని వేసి చేసారండి
ఓకే మీ సైడ్ కారం వేస్తార పచ్చిమిరపకాయల్ ఎస్తారా లేదంటే మిరియాలు ఎస్తారా
కారమే అండి
కారం ఎస్తారా మా సైడ్ అయితే పచ్చిమిపకాయలు ఒకటి దంచేస్తారు లేదన్న ఉంటే గనక మిరియాలు యాడ్ చేస్తారు అంటే స్పైసీనెస్ రావడం కోసం
ఓకే మా సైడ్ అయితే కారం వేస్తారండి
ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మొత్తానికికైతే ఉగాది అంటే ఉగాది పచ్చడి బొబ్బట్లు లు బొబ్బట్ల అని ఏమంటారు మీరు పోలీలా ఓకే నేను విన్నాను నేను అంటే ఆ పె టైమ్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ నాకు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుండి ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు సో వాళ్ళు కూడా ఇలాగే కొందరు బొబ్బట్ల అని కొందరు పెనీల అని ఇలా చెప్తూ ఉండే వాళ్ళు అనమాట ఫస్ట్ లో నాకు అర్థమయ్యేది కాదు ఆ తర్వాత ఏంటి ఎలా రైస్ చేస్తారు అని అంటే సేమ్ రెసిపీ చెప్పేవాళ్ళు సో అండ్ సో ఇట్లా ఆ మైదా తీసుకుంటాము కొంచెం శనగప్పు నానబె ట్టేసి ఆ బెల్లం పాకంలో చేసేసి మళ్ళీ ఆ డఫ్ ని సో ఇలా
హా
మచుకుంటాం అపడప్పటికి నాకు ఓ ఇది మా దగ్ ఇవి బొబ్బట్లు అంటారండి అని చెప్పేసి చెప్పేవాళ్ళం అనమాట
ఆహా మా సెడ్త్ పోలే అనేసి అంటారండి
మ్ హు ఇంగ ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఫెస్టివల్స్ కూడా అంటే ఆల్ ఓవర్ ద ఇండియా మనకి ఆ ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా ప్రిపేర్ చేసు
అవును
గుడిపుడివాన్ విన్నారా మీరు ఎప్పుడైనా
ఆహా లేదండి
అది మనకి నార్త్ ఇండియన్స్ వాళ్ళు చేసుకుంటారు
ఓకే
అండ్ మనకి ఉగాది అనగ లో మళ్ళీ ఫస్ట్ నవరాత్రులు స్టార్ట్ అవుతూ ఉంటాయి నార్ ఇండియన్స్ అయితే చాలా ఎక్కువ ఇది స్పెషల్ అన్నమాట ఆ తెలుగు పీపుల్ గాని సౌత్ సైడ్ గానీ కొంచెం తక్కువ ఉంటు నవరాల్ రాత్రులు చేస్తారు కాకపోతే ఆ బ్రామిన్స్ ఉన్నట్ వంటి ఫ్యామిలీస్ కొంచెం అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకంటే
ఓకే అండి ఆబేసికల్లి చెప్పాలంటే ఐమ్ ఏ క్రిస్టియన్ సో ఐ డోంట్ హేవ్ ఎనీ స్కోప్ ఆన్ దట్ ఫెస్టివల్స్
ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇంటివికి కూడా వెళ్ళి ఆ సెలబ్రేషన్స్ అవి చేసుకుంటూ ఉంటారు కదా ఆ లైట్రాన్ మీరు క్రిస్మస్ గురించి కూడా చెప్ప నాకు ఆ అంటే ఎలా అక్కడ ఫెస్టివల్స్ వాళ ఎలా జరుపుకుంటారు లైక్ మనకి ఆ ఏమంటామంటే అదర్ కంట్రీస్ లో ఉన్నటువంటి సెలబ్రేషన్స్ కి మన కంట్రీ లో ఉన్న సెలబ్రేషన్స్ కి డిఫరెన్స్ ఉంటుంది కదా
అవున
మీ దగ్గర ఇలా చేస్తారు మరి నేనైతే ఆ గోవా సైడ్ మస్ సెలబ్రేషన్స్ కి అటెండ్ అవుతూ ఉంటాను ఆపు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు అటువైపు కూడా యాజ్ లైక్ యూ
ఓకే మాసడు వచ్చేసి మేడం నార్మల్గా ద బర్ తో ఆఫ్ జీజస్ క్రైస్ట్ మార్నింగ్ ప్రేయర్స్ అటెండ్ అయ్యి తర్వాతకి ప్రేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి వాళ్ళు ఎవరికైతే హెల్ప్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి బేసిక్ నీడెడ్స్ అన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేసి మళ్ళీ ఈవినింగ్ అలా క్యారల్స్ అనేసి అటెంప్ట్ అయ్యి మళ్ళీ ప్రేయర్ ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అయ్యి ఆ విధంగా ఆ ఫెస్టివల్ అనేది
నాకు క్రిస్మస్ అనంగానే గుర్తొచ్చేది ఏంటి అని అంటే ఫస్ట్ కేక్ నో నో నాకైతే కేక్ గుర్తుొస్తుంది
ఉహు ఫాంటా
అందరికి శాంటా వస్తారేమో కానీ నాకైతే కేక్సే క్రిస్మస్ అంటే చాలా వరకు కేక్ ఎన్ని తింటామో ఎన్ని ఫ్లేవర్స్ వో అసలుైతే
ఆ చేసామండి ఇంట్లో మమ్మీ చేస్తుంటే హెల్ప్ చేస్తా ఉంటాం
అవునా ఒకసారి నాకు రెసిపీ చెప్పారా నేను కూడా ట్రై చేస్తాను మా ఇంట్లో
ఓకే మేడం షోర్ చెప్తాను ఆ ఫస్ట్ ఆ ఓ వెజ ఆర్ ఎగ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఆ రెండు వచ్చు
యాక్చువలీ నాకైతే కూల్ కేక్ అంటే చాలా ఇష్టము ఇంకా మోస్ట్లీ అది కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి పర్లేదులే ఇంకా ఎగ్తో కాని చ్చేసుకున్నాం అని చెప్పేసి కొంచెం కాంప్రమైజ్ అవుత అనమాట ఓకే ఓకే మీరు చెప్పరా నాకు ఎలా చేస్త స అంటే నా వే మెథడ్ మీ వే మెథడ్ ఆఫ్ ఎలా ఉంటుంది చె చేసుకుంటాను ఏదైనా నాకంటే మీరు ఎక్కువ ఏదైనా బాగా చేస్తార అని అనిపిస్తే మీ మెథడ్ ఫాలో అయ్యి ట్రై చేస్తాను నేను
ఆషూ ఆ మేడా ఆ ఫస్ట్ హమ్ వన్ ప్యాకెట్ ఆఫ్ బ్రెడ్ తీసుకోండి అంతే బ్రెడ్ తీసుకోవాలి తీసుకున్న తర్వాతకి పీసెస్ పీసెస్ గా కట్ చేసుకొని బౌల్ ఆఫ్ మిల్క్ లో దాన్ని హమ్ పుట్ ఎంట్రా అందులో వేసి కొంచెం సైడ్ పెట్టేసుకోవాలి సైడ్ పెట్టేసుకున్న తర్వాతకి మీరు ఏ ఫ్లేవర్ అయితే యాడ్ చేయాల అనుకుంటున్నారో లైక్ చాక్లెట్ పైన్ ఫ్రూట్స్ చాక్లలేట్
ఓకే ఆ ఏదైనా ఒక ఎ ఎసెన్స్ వేసుకోవాలి దాంట్లో
ఆ ఓకే ఏదైనా ఓకే చేసుకున్న తర్వాతకి నేను ఇక్కడ చాక్లెట్ ఫ్లేవర్ తీసుకుంటున్నాము సో మనకా దానికి ఎ ఎంత తీసుకోవాలనుకుంటున్నారో మీరు అమౌంట్ ఆఫ్ ఆ అమౌంట్‌కి తగ్గినంతగా చాక్లెట్ తీసుకొని దాన్ని మెల్ట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ అందులో ఇంక డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఆ విధంగా అన్ని అందులో యాడ్ చేసుకొని అది ఇట్లా క్లమ్జీగా స్టిక్కీగా అయ్యేంత వరకి కొంచెం ఉమ్మ్ టైము కొంత టైం వరకి దాన్ని అక్కడ సేవ్ చేసిపే పక్కన పెట్టేసుకోవాలి తతకి మళ్ళీ మీరు మనం తీసుకున్న
అంటే నాకు మీరు చెప్పే ప్రాసెసర్ అన చూసి టే నాకు గుర్తొస్తుంది చాక్లెట్ బ్రౌన్నే గుర్తొస్తుంది అంటే ఇది కేక్ లాగా కాకుండా బ్రౌనీ టైప్ అయిపోదేమో కదా
బ్రౌనీ టైప్ ఓకే అలా గూడా అనుకోవచ్చు
మ్మ్ ఉహ్మ్
ఉమ్మ్ తో దాన్ని తీసుకున్న తర్వాతకి మొత్తం మీకు ఏ షేప్‌లో కావాలి అనుకుంటే ఆ షేప్‌లో ప్రిపేర్ చేసుకొ ని దాని పైన మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ ఫ్లేవర్ అదన్ని దాని పై నా ఆ మొత్తంగా కలిపేసుకుంటే సరిపోతది ఇంకా
అసలు చాక్లేట్ ఫ్లేవర్ తీస్ తే పెద్దవాళ్ళకి పక్కన పెడితే పిల్లలే ఎక్కువ తినేస్తారు ఇంకా నాకేం వస్తది
ఆహ మీకేం వస్తాది
నాకు అసలు దొరికను కూడా దొరకనీవ్వరు వాళ్ళే లాగిచేస్తారు
చాలా మంది చాక్లెట్స్ స్వీట్స్ అనగానే ఇష్టపడతారు కాబట్టి మనం దాన్ని ప్రి పేర్ చేయొచ్చు
ఆ ఇంకా ఆ ఇంకొక ఫ్రెండు లాస్ట్ టైం ఏం చేశారనంటే ఆ అది బ్లాక్ బిస్కెట్స్ ఉంటాయి కదా మనకి డార్క్ చాక్లేెట్ టైప్ బిస్కెట్స్ ఓరియో ఫ్లేవర్ ఓరియో బిస్కెట్స్ సో చేసింది అనమాట తను అసలు కంప్లీట్ కేక్ అంతా కూడా అది అం అంత డార్కే కదా చేదు చేదుగా ఉంది తిన్లేకపోయా అబ్బ కేక్ తిందాం అని చెప్పేసి ముందుకు పెట్టుకొని కూర్చుంటే అదేంటో మళ్ళీ ఆ నాకు ఎక్కువ వచ్చింది పీస్ ఆ రోజు మనసు లాగుతుంది తిందామని కానీ టేస్టు
బట్ నాన్ చెప్లేదు
యా పైనాపిల్ ఫ్లేవరు ఇంకా తప్పలేదు పడేయ్‌లేము వద్దని చెప్పలేము వాళ్ళు హర్ట్ అవుతారు కదా సో మెల్లి మెల్లిగా కానిచ్చేసా ఆ మోస్ట్లీ నాకైతే పైనాపిల్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం
ఓ హ్మ్ మాకూడా మేడం
అది కూల్ కేక్ లో పైనాపిల్ ఫ్లేవర్ పెడితే అలా లాగిచ్చేస్తా నేనైతే
ఓకే ఫుడే కదా ఎవరి ఫేవరెట్ ఐటైమ్స్ వాళ్ళవి
అండ్ నేను ఇంట్లో చేస్తే మాత్రము మ్మ్ సమ్మర్లో ఇంకా అసలు అసల్ నాన్ స్టాప్ అన్మాట అది తింటూ ఉంటే అలా వెళ్ళిపోద్ది అంతే మౌత్ మెల్టింగ్
ఆ
ఎయు బ్రెడ్ తో చేసి రెసిపీ మీది బాగుంది సార్ నేను ట్రై చేస్తాను నేను ఇంట్లో ఎప్పుడన్నా రవాతో చేస్తాను
ఓకే సర్ మనం ప్రయజచ్చ
మైదా పిండి దీంతో ఎక్కువ చేస్తాను బట్ ఈ బ్రెడ్ రెసిపీ ట్రై చేస్తను ఖచ్చితంగా చేసి మీకు దగ్గర్లో ఉంటే మళ్ళీ మీకు కాల్ చేసి పిలుస్తాను వచ్చి టేస్ట్ కూడా చేదురు
ఆర్ మడం ఓ
యా థ్యాంక్ యూ ఉంటానండి ఇంకా
ఓకే థ్యాంక్ యూ మ్యామ్
బాయ్ గుడ్ నైట్
బయ్ గుడ్ నైట్ మ్యామ్